హాయ్ అండి
హాయ్ బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అందరు
బాగున్నామండి అందరం బాగున్నాము ఏం చేస్తున్నారు
మేమ ఇప్పుడు ఇంట్లో పని ఏమయిపోయింది ఇంకా ఖాళీగా కూర్చున్నాము
అవునా నాది కూడా త్వరగా అయిపోయిది త్వరగా అయిపోయింది ఇంకా పిల్లలా కి హాలిడే ఈ రోజు స్కూల్ కి పంపివ్వలేదు అనమాట లేట్ ఈ టైం వర్ కూడా అయిపోతది కొద్దిగా అమావాస్య ఉంది కదా ఈ రోజు స్టార్టింగ్ లో ఏం చేసుకోము కాక పోతే మంచిదే కాదు కదా కొంచ్
ఆహా ఇంకా జాయినింగ్ లౌను మంచి రోజు చూసి పంపిస్తారు
కొంచెం పంపిస్తాం అనమాట అలా ఇగ బుక్స్ కూడా తీసుకోవాల్సి ఉ టది కదా బుక్స్ యూనిఫామ్స్ తీసు కునేది ఉంది కొంచెం ఈరోజు మంచి రోజు కాదు కాబట్టి ఆ కొంచెం తర్వాత తీసుకొని పంపిద్దామన్న ఆలోచనలో ఉన్నా అన్నమా ఉ
మీరే వెళ్తారా బుక్స్ ఇవన్నీ తీసుకోవడానికి
ఆ తీసుకోవడానికి మా హస్బెండ్ కూడా వెళ్తాడు కాకపోతే మా పిల్లలకి కొద్దిగా నేను రావడమే ఇష్టం ఉంటది అన్నమాట అంటే వాళ్ళ డాడీతో ఇం కా అవి కాకుండా ఇంకా మధ్యలో అలా కావాల్సినవి అన్ని అడిగితే నేను ఇప్పిస్తాను అనమా ట మ హస్బెండ్ ఇప్పియడు ఐస్ క్రీమ్స్ అనే చాక్లెట్స్ అని ఇంగ అన్ని అడుగుతా ఉంటారు ఏవో ఒకటి అలా డాడీ వస్తే అడగరు అని ఇప్పివ్వడు తినొద్దు అలాంటివి అని అంటాడని ఇంకా నన్నే ప్రిఫెర్ చేస్తారనమాట
అవునా
ఉ మీరెళ్తారా
లేదండి ఇంకా ఆహా అట్లా ఏదన్నా కానీ షాపింగ్కి అట్ ఇట్లా వెళ్ళాలనుకుంటే మా హస్బెండే తెస్తాడన్ని బాబు కైతే ఆ నేను పెద్దగా ఏం సెల క్షన్ చెయ్యను ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి ఒకటే బాబుకి ఆ బర్డే అప్పుడు తీసుకున్నాం అంతే ఇద్దరం వెళ్ళి
ఉ
ఇంకా నార్మల్ టైమ్ లో అన్ని మా హస్బెండే తీసుకొస్తాడు
ఉ ఓకే అంటే పాప అయితే మనం వెళ్ ఉహు మనకే తెలుస్తాయి కదా సైజు కొంచెం బాయ్స్ బాయ్ ఆ బాయ్ అయితే వాళ్ళ కే తెలుస్తాయి కదా
ఆ నాన్న వాళ్ళకే తెలుస్తయి
హు ఇంక మనకు తెలివదు కాబట్టి వాళ్ళు వెళ్తారు అనమా గర్ల్ అయితే మనం వెళ్తాం మ్మ్ ఇంకేంటి మీ దగ్గర పండగలు ఏవి ఎక్కువ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు
మేమా మా సైడ్ మేమయి తే మా మా ఊర్లో అయితే ఉగాది బాగా సెలబ్రేట్ చేస్తారు ఊరందరూ కలిసి చేస్. స్తారు
ఉగాది య
ఆ ఊగాది అంటే అదే కొత్త పండుగ అంటరు మాస్ సైడు ఆ అందుకు ఆ పండుగ చానా బాగా చేసుకుంటారు
ఉమ్ అవునా మా దగ్గరే మ్మ్ మా దగ్గర అయితే దసరా బా చేసుకుంటాము ఇంక అవన్నీ నవరా. త్రులు అవన్నీ ఉంటాయి కదా బతుకమ్మని పేరుస్తాము, బతుకమ్మ ఆడతాము ఇంక నైన్ డేస్. ఆ దుర్గాదేవిని పెడతాం అనమాట మనం వినాయకున్ లకి వినాయి పెడతారు కదా, అట్లా మీ దగ్గర పెడతార అట్లాగా మేము దుర్గ మా. తను కూడ పెడతాం అనమాట, దుర్గా మాతను కూడా పెడతారు ఆ అమ్మవారిని. పెట్టి ఇంగ రోజు నవరాత్రుల రోజు, తొమ్మిది రోజులు ఇంకా నైవేద్యా. తొమ్మిది రకాలు పెడతరు పెట్టేసి ఇగ చేస్తూ ఉంటాం అనమాట.
హా మేమేమి ఇప్పుడయితే చూడలేదా ఇంతక్ ముందు కాలేజ్ టైం లో అయితే కాలేజ్ వెళ్ళే రూట్ లో పెట్టింటారా అప్పుడు అంటే వీధి. కొకటి వీథికొకటి అట్లా పెట్టింటారు కదా, అమ్మవారిని అట్లా చూస్తాము ఇం. ఇంకా పల్లెటూరా మాది పెద్దగా ఏమంతా చూడము అనమాట దసరా కూడా.
ఓకే ఆ హా దసరా మీకు పెద్ద పండగ కాదా?
ఆహా దసరా కాదు
సంక్రాంతి యా
మాకైతే దీపావళి ఊర్లో బా చేయడం అంటే అవునవును నోములున్నాయి
ఆ నోములు ఉన్న వాళ్ళకి దీపావళి పెద్ద
అవును ఆ దాంట్లోనే రెండు రకాలుగా చేసుకుంటారు దీపావళి
హు ఎలా
అంటే ఇప్పుడు దీపావళి పండుగ రోజే అమావాస్య వస్తుంది చూడు.
అవును
అవి మామూలుగా నోములు, దీపావళి నోములు అంటారు అమావాస్య. పోయిన తర్వాత పది రోజులకి పున్నమి వస్తుంది, పూర్ణిమ అంటారే.
హు హ్మ్
చేసుకుంటే ఆ
హ్మ్
కిర్ దీపావళి అంటారు దాన్ని పున్నమి నోములనీ.
అంటే రెండు రకాలు ఒక్కరే రెండు రకాలు చేసుకున్.
ఆహా మాకైతే అమావాస్యకు మేము ఖచ్చితంగా చేసుకుంటాము
ఉ
ఇంకా వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే అదే పది రోజులకి వస్తుంది కదా మరి ఆ పండుగ చేసుకుంటారు ఆ
ఉ అవును హ అలా ఉంటుందా ఊ హు మాకు అంటే నోములా ఆచారం అందరికీ ఉండదు
ఆహా
కొంతమందికే నోముల దండ పూర్వకాలంలో దొరికిన వాళ్ళకే ఈ నోములు నోచుకునే ఆచారం ఉంటది మా సైడ్ అయితే మరి మీ దగ్గర ప్రతి ఒక్కరా ప్రతి వాళ్ళు చేసుకుంటార మీ సైడు ప్రతి వాళ్ళ ఉన్న ఆచారం ఉన్న వాళ్ళే కదా నోములు చేసుకోవడం అట్లా లేదండి మాకు ఆచారం లేదు మళ్ళీ కొంత మందికి ఉన్నాయి అప్పుడు పూర్వకాలంలో అయితే నోముల దండ దొరికింది ఉన్న వాళ్ళు మాత్రమే ఆ నోములు నోచుకోవాలట
ఆ ఇక్కడ ఏమో తెలీదుగాని ముందు నుంచి వస్తుందా ఇంకా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను మా హస్బెండ్ చేస్తాం
అవునా ఊ హు ఉ మీరు అంటే ఊర్లోకి వెళ్ళి చేస్తారా
లేదు లేదు మేము ఇప్పుడు ఇంట్లో ఉంటాం కదా ఇంట్లోనే చేస్తారు ఇంతకు ముందు గుళ గుడిలో చేసే వాళ్ళంట
ఉ
ఇప్పుడు ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే చేసుకుంటారు
అవునా అందరినీ ఇన్వైట్ చేస్తారా మీ రిలేటివ్స్ ని మీరు
అంటే భోజనానికి అయితే పిలుస్తాము ఇంకా రిలేటివ్స్ అంటే ఇప్పుడు మా ఆడ బిడ్డ ఇట్లా ఉంటారు కదా
అవును
అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అందరు ఉంటాం కదా ఇంక అంతే భోజనానికి అయితే పూజ అయిపోయిన తర్వాత అందరినీ పిలుస్తాం తినడానికి
ఉ హు అయితే మీ బంధువులకు కూడా ఉండొచ్చు కదా ఆచారం ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారేమో
ఆ ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ చిన్న నాన్న వాళ్ళకి పెద్ద నాన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఉంటుంది
సో ఇంకా వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు ఎవరైనా
ఆహా వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుంటారు ఇంకా మా అమ్మ వాళ్ళు ఇట్లా వాళ్ళకి ఇంకేం లేవా నోములు
ఉ అమ్మ వాళ్ళుకు లేదేమో ఉ ఓకే ఓకే ఊ మా సైడు దసరా చేసుకుంటాము ఉగాది రోజు మీమేం చేస్తామంటే అంటే ఆ మీరేమంటారు భక్ష్యాలు అంటాం మేమైతే పోలేలు ఉంటారు కొత్తమంది ఆ అవి చేసేసి ఇక్కడ పోచమ్మ దేవత గుడి ఉంటది ఆక్కడికెళ్ళేసి ఆ అవి దేవతకు నైవేద్యంగా పెట్టేసి వస్తాం అనమాట ఇంకా మా దగ్గర బోనాల పండుగ కూడా బా చేస్తారు
అవునా మేము అంటే తెలంగాణ సైడ్ బా చేస్తారు కదా
అవును బోనాల పండగా బా చేస్తారు ఇంకా సిటీ హైదరాబాద్ సైడ్ అయితే ఇంకా ఫుల్ చేస్ స్తారు బోనాలు ఎత్తి ఇంకా రోడ్లంతా ప్యాక్ అయిపోతది
అంటే ఫుల్లు జనాలు ఉంటారేమో కదా
అవునవును హు
నేను కూడా ఎప్పుడూ చూడలేదు చూసేకేమో
ఉహ్
క మా సైడ్ ఇవే చేసేదేం పండుగలు అయితే బాగా
ఓకే హు
ఏది బా చేస్తారు
ఏంటండి
వంట వంట ఏ
వంటనా నేను ఓకే ఒక్కొక్కసారి అవి సెట్ అయితాయి ఇంకొకసారి కావు సెట్ అయినప్పుడు మం ఉ
ఎప్పుడన్నా ఒకసారి మిస్టేక్ అయితా ఉంటాయి అది మామూలే
ఉ ఉ నాకైతే చికెన్ ఫ్రై బా చేస్తాననిపిస్తది హు చికెన్ ఫ్రై చేస్తాను బాగా
హా
నాకైతే మంచిగా అది వేయించుకొని దాంట్లో అంటే వితౌట్ ఆనియన్స్ లేకుండా ఆయిల్ లోనే ఆ జింజర్ పేస్ట్ వేసేసి జింజర్ది ఏసేసి సి ఇంకా అప్పుడు బాగా మా అంతా ఉప్పు కారము అన్ని కలిపి పెట్టుకుంది ఇంగ దాంట్లో వేసేసి బాగా నూనె ఆయిల్ పైకోచ్చినాక కరివేపాక్ వేసుకొని ధనియాల పొడి వేసుకొని ఆ ఆ టేస్ట్ నాకు నచ్చుతుంది
ఆహా అంటే గరం మసాలా ఇట్లాంటివెయ్యిరా
ఉ గరం మసాలా ఆ వేస్తాం ఇంకా కొంచము ఇల్లచ్చి లవంగా అంతే
నేను కూడా అది బా చేస్తా నాకుడా చానా ఇష్టం
ఉహ్ కొంతమందికి అట్లా గ్రేవీ అట్లా ఇష్టం ఉం టుంది కానీ నాకు ఆము అది ఫ్రై అంటే ఇష్టం ఉంటుందనమాట
బిర్యానీ ఇట్లా ఎప్పుడు చే
చేస్తాను కొంచెం అంతా సెట్ అయినట్టు అనిపియదూ అనమాట ఒక్కోస్ అవుతుంది ఇగ ఇగా పిల్లలకు కూడా నేను చేసే బిర్యానీ కన్నా బయట ఉండే బిర్యానీ చాలా ఇష్టం వాళ్ళకి అది హోటల్ స్టైల్ రాదు కదా మనకి అలా హు ఇగా వాళ్ళకి అదే ఇష్టం అనమాట ఇంకా అయినా కూడ్
అంటే పిల్లలకి ఇంట్లో ఎన్నున్నా కూడా బయటవే నచ్చుతాయి ఇప్పుడైతే
మ్మ్ హ్మ్ అవును బైటిదే
పిల్లలకి బ్రెయిన్ ఇంప్రూ ఇంప్రూవ్ అయ్యే వరకు ఇంకా అదే బైటివేయేవన్నా కానీ బయట ఉండేవే కావాలా ఏదైనా గానీ ఇప్పుడు చూస్తాం కదా మనకి అదే కావాలని ఏడ్చేది మా బాబు అయితే అట్లా దాంట్లో ఫస్టు
ఎవరైనా ఫస్టే అండి మీ బాబే కాదు
లేదు రీసెంట్ గా మొన్న ఏడుస్తన్నాడని ఫస్ట్ ఒక సైకిల్ తీసుకోంటిమే మాది ఇంకొకటి బైక్ లా ఉండేది తీసుకున్నాం ఏడుస్తన్నాడని ఆ బైక్ తెచ్చిన రోజు అహా అది కాదు ఓన్లీ సెల్స్ దే
ఉమ్
మరి ఆ బైక్ తెచ్చిన రోజు నైటే ఇంకా నాకు పాండా అని వస్తది కదా అవి కావాలని నై టంతా ఏడ్చింటే మళ్ళా మరుసటి రోజు తీసుకొని వచ్చినాం అవి మూడు తెచ్చిన తర్వాత ఇంటి దగ్గర వేరే పిల్లోడు కొత్త సైకిల్ తెచ్చుకున్నాడు నాకు ఇప్పుడు అదే కావాల్ల ఆ ఆ సైడ్ ఎక్కడన్నా ఆ ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా పనిమీద వెళ్లినాం అనుకో ఆ రూట్ కి ఇంకా ఆడ కూర్చొని కూ ర్చొని ఏడుస్తాన్నాడు నాకా ఆ సైకిల్ కావాలి అని ఆ పిల్లోడు ఇయ్యడు కొస్సేపైన ఇంకెందుకు తేవాలనుకున్నా ఇంట్లోనే మూడున్నాయి
అవును మ్మ్ హ్మ్
పిలిచవోను అన్నమాట
ఆ
అందుకు ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే ఆడుకుంటాడు
ఆ
బయట ఒక సైకిల్ తో ఆడుకుంటాడు ఇంట్లో ఒక సైకిల్ పాండా ఏం వాడుకోవడం లేదు ఇప్పుడు బైక్ తోనే ఆడుకుంటాడు ఇంట్లో అయితే పాత సై కిల్ తో బయట ఆడుకుంటాడు మ్మ్ మీ పిల్లలు సైకిల్ అ ట్లాంటివేం తొక్కరా
ఏ ఉంటది ఆ తొక్కుతుంది ఎందుకు దొక్కదు మా పాప తొక్కుతుంది కాపోతే వాళ్ళు పక్క వాళ్ళు ఏం డ్రెస్స్ వేసుకున్నారు ఏం కావాలం టే అట్లా ఆ గర్ల్స్ కి ఇంగ అట్లా
ఇంగ ఆడపిల్లలకి అయితే అదేలేండి ఇప్పటికీ నాక్కూడా అట్లనే అనిపిస్తుంది ఆ ఏదన్నా చూస్తే నాక్కూడా అదే కావాల అనిపిస్తే ఇం ఖచ్చితంగా తీసుకుంటా నేనైతే
అవునా ఉమ్ హు అదే మీకు బాబు కొచ్చినట్టుంది ఇంకెక్కువ ఉన్న దానికన్నా ఇంకెక్కువ ఉ హుమ్
ఉమ్ మీరు అట్ల ఏం తీసుకోరా నచ్చింది ఇంకా కానే కావాలని
ఇంకా కావాలి అంటే మనీ కూడా మనకు అడ్జస్ట్ కావాలి కదండి కావాలని అన్నీ అనిపిస్తాయి ఆ ఇంక వీలు ఉన్నప్పుడు కావాలి అనుకున్నప్పుడు, అది మైండ్ లో పెట్టుకొని ఇగ మనీ అడ్జస్ట్ అయినప్పుడు అవి తీసుకుంటాను అన్నమా